హాయ్ అండి
హాయ్ బావున్నారా
ఆ బాగున్నాఅండి
గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యిందా అండి
ఆయ్యిందండి
ఏం చేస్తున్నారు పిల్లలు వచ్చారా స్కూల్ నుంచి
ఆ వచ్చారండి నేను ఇప్పుడే వచ్చాను పొలం నుంచి
ఆహా ఏమిసారండి
వరేసామండి ఈసారి
ఓకే మరి నీళ్ళు సరిపోతున్నాయండి మరి ఎండాకాలం కదా
అవునండి ఇప్పుడు ఇప్పుడు బాయి తీపిద్దామా డ్రిఫ్ట్ తోటి డ్రిఫ్ట్ ఉంటది కదా
ఆ
అట్లా చేయిద్దాం ఇట్లా బావితో చేయిద్దామా లేపోతే కెనాల్ లాగా చేయిద్దామా అని చూస్తు అండి ఇంకేం సెట్టు కాలేదు
ఆహా అంటే ఇప్పుడు మీకు వాటర్ ఒకవేళ మీకు సరిపోతాయి అనుకుంటునంటేనండి మీరు ఏం చెయ్యాల వరి పొలం ఇట్లాంటి వాటికి ఏమో ఖచ్చితంగా కెనాల్ వాడాల్సింది కెనా అంటే దానికి వాటర్ ఎక్కువ యూస్ చేస్తారు కదా ఎక్కువ పడతాయి ఇప్పుడు ఎప్పుడు వరి పొలం అంటే అది ఎప్పుడు తడిసే ఉండాలి కదండి దానికి మళ్ళ వాటర్ తక్కువైనా మనకి చేతికి పంట అట్లా రాదు ఇప్పుడు చూస్తే మనం జామ చెట్టు, మామిడికాయ చెట్టు ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లకి వేస్తాం అనుకో దానికి డ్రిప్ డ్రిఫ్ట్ వాడండి డ్రిఫ్ట్ వాడితే ఏమైద్దిఅన్ అే డ్రిప్ ఇరిగేషన్ కి మన వచ్చేసి వాటర్ సే కొంచెం తక్కువ పడచ్చు అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఏ చెట్టుకి అయితే మొదట్లోన వాడాల్సి వచ్చిద్దో ఆ చెట్టుకి అంతే వాటర్ పోతా ఉంటే మనం ఎ మీటర్ ని పెట్టుకుంటాం కదా తక్కువ పెట్టుకుంటే ఎంత వేస్టేజ్ కూడా అంత కాకుండా ఉంటాయి మనకి వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంటాయి అంటే మీరు ఇప్పుడు వరి పొలం ఒక్క ఒకటేనా అండి లేకపోతే మిర్చి ఇవి కూడా వేసారా.
మిర్చి పత్తి కూడా వేస్తామండి మేము.
ఆహా ఓకే ఓకే ఇది మాత్రం మంచిదండి.
అంటే సీజన్ బట్టి వేస్తామండి. మా దగ్గర కోల్డ్ స్టోరేజ్ లో కూడా ఉన్నాయి.
ఆ తప్పకుండా ఉండాలండి కోల్డ్ స్టోరేజ్ అనేది ఇప్పుడు మిర్ి అన్ని టైంలు ఒక్కలాగా రే. ట్ండదు కదా అంటే మీర సొంతం అండి గవర్నమెంట్ద అండి.
మాదేండి సొంతంది.
ఓకే ఓకే.
మాకు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వస్తాయండి.
ఆహా రైతు బధ్ ఉందా అండి మీకు.
ఆ ఉందండి రైతు భరోసా కూడా ఉంది.
ఆహా ఓకే ఇప్పుడు గో. కోల్డ్ స్టోరేజెస్ అనేవి ఓన్లీ మిచ్చే వాడతారంండి లేకపోతే ఇంకేమన్నా ప్రిజర్వేషన్ లాగా వాడతా.
పత్తి కూడా పెడతామండి. పత్తి పత్తి కూడా పెడతాం కోల్డ్ స్టోరేజ్ లో.
ఓకే ఏ. రేటు తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఉంచేసి వేస్ట్ అంటే పాడు కాకుడా చూసుకుంటారా.
అవునండి వర్షం వచ్చినప్పుడు కూడా పెడతాము మేము. మీ వాయిస్ రర చిన్నగా వస్తుందండి.
సిగ్నల్ ప్రాబ్లమ్ అట్టుందండి వినిపిస్తుందా వాయిస్.
ఆ ఇప్పుడు ఓకే అండి చాలా చిన్నగా ఇనిపిస్తుంది వాయిస్.
ఓకే ఓకే. ఆహ ఇంకేంటండి బయట వాళ్ళకి అమ్ముతారా అండి బియ్యం లేపోతే మీరే మీ ఫ్యామిలీ. లివర్కి ఏమన్నా.
అమ్ముతామండి బయట వాళ్ళకు కూడా అమ్ముతాము.
ఓకే. అంటే సన్న బియ్యంే పండిస్తారంండి.
ఆ మేము సామోసలా పెడతాము. రైస్ మిల్లర్ లో కూడా వేస్తామండి మేము రైసు.
అదే ఇప్పుడు వడ్లు తీసుకొని పట్టించుకుందాం అనుకుంటున్నా అండి పోయిన సంవత్సరం మేము ఇక్క మా దగ్గర కొన్నామండి. కానీ మాకు అంత టేస్ట్ అనిపిలేదు
అవునండి బయటోళ్లు పాలిషింగ్ కూడా సరిగ్గా చేయరండి.
అంత పురుగు వచ్చేసింది అందుకే ఈసారి మా సార్ ఏమంటున్నారంటే మనం తెలిసిన వాళ్ళ దగ్గరకొని వడ్లే కొందాం వడ్లు కొనేసి బియ్యం పట్టిద్దాం అంటున్నారు.
అవునండి ఎట్లా చేస్తేనే మనకు కూడా కలిసి వచ్చిందండి.
అంటే ఇప్పుడు మన క ఇంత రొడ్లు తీసుకున్నాం అనుకుంటే మనకి బియ్యం బానె వస్తాయంండి
అవునండి వస్తాయి మనకు కొంచెం ఎక్స్ట్రా అంటే బయట ఇప్పుడు మనం. జనరల్ గా కొంటాం కదా రైస్ బ్యాగు్లు పాతి. కేల బస్తాలు వాటికన్నా మనకి రైస్ ఎక్కువే వస్తాయి.
ఇది అదే అనుకుంటున్నాం అండి ఇప్పుడు బయట అంటే రైస్ తిిన వాళ్ళు కూడా. దాంట్లో పాలిష్ ఎక్కువ వాడుతున్నారు. నా వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయట కదండి.
అవునండి మనం తీసుకునే హెల్త్ ఫుడ్ వల్నే మన హెల్త్. అయితే డిపెండ్ అయి ఉంటదండి.
ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కచ్చి తనంగాదేంటి రేష. బియ్యమే తినాలి దొడ్డు బియ్యమా అని చెప్తున్నారు.
అవునండి బ్రౌన్ రైస్ కూడా ఉంటది మన దగ్గర.
ఆ అయి మోర్రు బియ్యమంటారు కదా ఇవి పా అసలు పాలిష్ ఏసుకోకుండా తినడం చాలా మంచిదట అండి ఒకప్పుడు అసలు పాలిష్ చెపి వచ్చేది కాదట ఇప్పుడు ఏంటంటే చూడ్డానికి మంచిగగుంటేనే తింట న్నారు చామంది
ఏ టేస్ట్ చేసా అంతగా ఉండదులేగాని బ్రౌన్ రైస్ అయితేనే మంచిది
అంటే ఇప్పుడు మీ కింటా వచ్చేసి నాలుగు వేల ఏడు వందల అండి మీ దగ్గర దగ్గర అతే ఎంతండి
అంటే మాది క్వింటా వైజ్ ఉంటదండి మాది
ఓకే
అంటే కింటా కింతని ఉంటది సామోసర సామోసరకి ఒక రేటు
అ
మళ్ళీ బ్రౌన్ రైస్ ఒక రేట్ అట్ల ఉంటది
ఆహా సరే సరే అంటే ట్రాన్స్పోర్ట్ మీరు ఏస్తారండి మన కి
ట్రాన్స్ పోర్ట్ మాదే అండి
ట్రాన్స్ పోర్ట్ మీది కూడ మీదేనా ఓకే ఓకే ఇట్ సైడ్ అయితే ఏమవుతుంనాయంటే అండి వాటర్ అనేవి ఇప్పుడు మనకి డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ వస్తున్నాయి కదా అవన్నీ కలిసిన వాటర్ తో పండిస్తున్నారండి ఇక్కడ
అవునండీ చూస్తున్నామ్ మేము కూడా చూస్తున్నాము
బియ్యం కొనుక్కోవాలన్న మనసు ఒప్పట్లే నాకు,
ఆ
ఈసారి ఇట్ స ఇటుగాకుండా ఇటు కాకుండా మీ సైడ్ అటు సైడే కొందాం అనుకుంటున్నామండి
అంటే మా కింద ఇంత మ అంటే మాకు కి మా కింద పడు చేస్తా ఉంటరండి కూలోళ్ళు
ఓకే మాకు ఒక ఫైవ్ కింటాస్ కావాలండి
ఓకే,
ఫైవ్ ఫైవ్ కింటాస్ అట్లా కావాల్సి వస్తది రైస్ ఇయర్ మొత్తాన్ని కలిపి ఒకేసారి తీసుకుందాం అనుకో కుంటున్నాము,
అట్లా తీసుకుంటెనే కలిసి వస్తదండి మనకి
ఆ... అదే అదే ఓకే అండి మిర్చి కూడ అంటున్నారు గ మిర్చి కూడ ఇప్పుడు ఎట్లాగో పచ్చడి సీజన్ కదండి కొత్త మిరపకాయలు కావాలి నాకు టమాట పచ్చడి పెడదాం అనుకుంటున్నాను
ఈ పండుమిర్చి చట్నీ కూడా చాలా మందివచ్చి తీసుకెళ్తారండి మా దగ్గర అంటే మేము కెమికల్స్ ఎక్కు వేసి పండిచ్చం కదండి డైరెట్ మా దగరకి వచ్చి కొనుక్కోని వెళ్తారు రైతులు
ఓకే మీ దగ్గరే ఉన్నాయనీ కాయలు
ఉన్నయండి
మ్.. అం టే నాకు పండుమిరకాయలు పచ్చడికే కాకుండా
క్వాలిటీ బావుంటదీ ఎక్కువస్తాయి అన్నమాట మన దగ్గర
ఆ ఓకే ఇప్పు పండు మిర్చి మిరపకాయలు పచ్చడికే కాకుండా డైలీగా మనం కూర్లోకి వాడతా కదండి కరీస్ లోక్
ఓకే తాలింపుకంటారా
అహ కారం, కారం అండి కూర్లో కారం ఏస్తాం కదా ఆ అలా ఏ దాని కో ఇపుడు ఒక నాకు ఒక త్రీ కేజీస్ కావాలండి
ఆ ఇస్త మన్ మన దగ్గర తేజా ఉంటాయి ఏసీ కూడా ఉంటాయండి
ఓకే ఓకే నాకు మామూలు కారం లేని కా కాయలు ఉంటాయి కద ఒక త్రీ కేజీసు
ఓకే తేజ అంటే ఏసి కాయలంటున్నారా
ఆ కాయలు ఒక కేజీ ఆ రెండు మిక్సీ కలిపేసి పట్టిద్దాం అనుకుంటున్న కారం ఇప్పుడు ఖరాని కారం ఇవి దొరుకుతున్నాయి కదా అవి దొరుకుతున్నాయి కదాండి కర్రీలో వేస్తే కలర్ బా రెడ్ కలర్ లాగ వస్తుందండి టేస్ట్ అంత మంచిగనిపియట్లేదు అందుకే ఈసారి పచ్చళ్లో కూడా ఈ కార వేరే కారాలు పోస్తునే పచ్చడి తొందర పాడైపోతుంది
ఒ త్రీ మాంగో పికిలు అయితే బాగుంటదండి చెట్ కారము
అయితే మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఇదే చెప్పారండి మీరు పచ్చడి కంటే ఖచ్చితంగా కా రం తీసుకొని కొనుకోకుండా కాయలు తీసుకొని పాటించండి టేస్ట్ బావుంటది మీకు చానా రోజు నిల్వుంటుందని చెప్పారు
అవునండి అవును నిల్ ఆ ప్చ్ నిలు ఉంటది టేస్ట్ కూడా బావుటదండి మనకి
ఎట్లాగో నేను పండుమిరపకాయలు ఉన్నాయి అంటున్నారు కదా పండుమిరప కల్ కొంటా నెక్స్ట్ వో వచ్చేసి ఇవి ఒక ఐదు కేజీలు ఉంచండి నాకు సపరేట్గా నాకు నాకు లీవ్ ఉన్న రోజు సోమవారం అట్లా అట్లా వస్తాను అట్లా వచ్చి ఇక రైస్ సు మిరపకాయలు ఇవి కూడ తీస్కొని పోతనండి ఒకేసారి చింత
ఓకే అండి అండి
చింతపండు చింతపండు చెట్టు మీద కాయలు దులుపుతరుగా మీకెళ్ళి
ఉన్నాయి ఉన్నాయి మీరు ఎలాగో టీచర్ కదండి టీచర్ కదా ఇప్పుడు చింత పంతోటీ పులిహ లాగా కూడా చేసి మీరు స్టోర్ లాగా ఉంచుకోవచ్చు
అవునండి అంటే న ఆలోచన ఏటిదంటే ఇగ ఊకే ప్రతిసారి కొనుక్కవడం కాకుండా ఇవి ఎప్పుడు మనకి ఇంట్లో ఉంటే బెస్ట్ కదండి కందులు చింతపండు బియ్యం ఇవి ఇప్పుడు ఇంట్లో ఉంటే మనకు కూడా మంచిది కదా ఏ టైము ప్చ్ అంటే కొంచెం ఒక్కొక్కసారి మనం ముందు వే ముందా అయిపోతాయి కదా సామాన్లు మనం ఆ టైంకి వెళ్ళి తెచ్చుకోలేము ఇవన్నీ ఎప్పుడు స్కేర్ లో ఉంచుకోవడం నాకు కాలు ఆలువాట ఇప్పుడు రైస్ కానీ పప్పు కానీ ఇవి చింతపండు కారం పసుపు కూడా నేను ఎప్పుడైనా అంటే కొమ్ములు తీసుకొని పట్టిస్తానండి
అవునండి అట్లా ఉంచుకోవడం చాలా మంచిదండి సన్గా మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైన్నా వచ్చినా గానీ సంగా చేసేయోచ్చు
ఇప్పుడు షాప్లలో తీసుకుంటే ఏమవుతుందంటే అండి వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా ఇస్తున్నారు గనీ వాళ్ళు కూడా ఇస్తున్నారు కానీ మాకు అంత మంచిగా అనిపియట్లేదు
అదేనండి టేస్ట్ కూడా బాగుంటదండి బయట
అవును
మన దగ్గర కూడా అందరు వచ్చి కందిపపు కూడా తీసుకెళ్తారు
ఊహు అగ్
కానీ రైతే రాజండి సరే ఒక్క రైతు మాత్రమే మట్టిని మట్టిని కా కాపాడు అంటే మట్టి మీద బతుకుతాడు అనమాట జనరల్ గా వేరే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి వాని వన్ మంత్ కి ఇట్లా చేంజె చేంజ్ జేతా ఉంటరు డ్యూటీస్ కానీ రైతు మాత్రం అదే వన్ ఇయర్ వరకు వెయిట్ జేసి, పంట కోసం వెయిట్ చేసి మరి. డబ్బులు వచ్చినా రాపోయినా, పంట వన్ ఇయర్ కోసం కష్టపడతాడండి. దట్టు అండి. వ్యవసాయం అంటే ఒక్కళ్ళు చేసేది కాదు కదండి, ఫ్యామిలీ అందరూ కలిసి చేయాలి.
అవునవునండి, గానీ అంతగనం కష్టపడాల్సి వస్తుంది.
అవునండి, మా దగ్గర అయితే కరెంట్ కోసం నైట్ టైమ్ ఉంటంది అనమాట రె. లేదు, పగలు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి మోటర్ ఏయాలన్నమాట. మా మేము పొద్దు పొద్దునే ఉంటది. ఒసారి, కరెంట్ మాకు..
ఓకే, ఓకే.
ఒక్కోసారి నైట్ కరెంట్ ఉంటదనమాట, ఏ టైం లో ఆ టైం లో వెళ్లి..